బాగున్నారా
బానస్ మీరు బానరా
ఊ బావునం తిన్నారా
చు మీ తిన్నారా
ఇంకా లేదండి ఇందాకే చిక్కి తిన్నాను
ఊ
ఊ మీరేం తిన్నారు
నేనా టమాటా రైస్ సిస్టర్
అవునా బానే ఉంద మళ్ళీ టమోటో రైస్
టమోటా రైస్ కాదా అది పేరుగు నేమో టమోటా రైస్ ఉ కాని ఎందో చేసినారు
కదా మాకే అట్లనే అనిపిచింది ఈ రోజు మా హాస్టల్లో కూడా అదే చేసినారు
ఊ
ఏమి ఏసింది మరి అందులోకి అంత డిఫరెంట్ గా అనిపించేకి మీకి
టమాటో రైస్ ఉన్న దాంట్ల టమోటస్ అవి ఎన్ని ఉన్న టమోట రైస్ మీద్ లేదు అసలు
ఆ మరి
కొంచెం వెరైటీ గా వుంది తింగరతింగర
తింగర తింగర గా ఉందా సొప్పల్సింది నువ్వు
ఆ ఏం చెతాం మనం ఏం చెప్తాం ఏం చెప్పు
ఊ అది నిజమే లే
అందరు చెప్తే చెప్పినటు మనం ఒకం చెప్తే ఎలా
అవున అవును లే ఇప్పుడు చేసినారు మరి ఇప్పుడు తినలేదా లేదా తిన్నారా లేదా
ఇప్పుడు ఇంకా తినలేదు
ఏమి
టైమ్ ఎంత టువలే కదా ఇంకా
వన్ అవుతుంది కదా ఒంటి గంట కావస్తుంది
ఎవన్ చూద్దాం పయి అప్పుడి వరకు మీర్ తిన్నారా
నేను తిన్లే ఇందాక చీకి తినేస్ చీకి తిన్నాను
ఊ
ఏ ఎట్క తన్నా ఈరోజు
ఉమ్
అందుకే ఒకటిన్నరకట్లా పోతా
ఉమ్
ఉమ్ ఇంకేంటి సిస్టర్
ని మామనే సిస్టర్
పొద్దున టమోట నైట్ ఏం చేసినరు మీ హాస్టల్లో
నైట్ నైట్ నేను తీలేదు
ఆర్థిన్లేద్ ఎందుకు
ఏంది ఫుడ్ సిస్టర్ నేన్న అంతా హెల్త్ కొంచెం ఇష్యూ అయింది ఏం బాలేదు నేను హెంతో
ఏమైంది
కొంచెం ఫీవర్ వచ్చినట్టుంది బాడీ పెయిన్స్ హెడ్ ఎక్ కొంచెం స్టమక్ పెయిన్
అయ్యో హాస్పిటల్ కడాన్నాంట బాగుండే
నాకు కొంచెం బెస్ట్ గా ఉంది లే
మరీ మాతర్లన్న ఏసుకున్నారా
అరే ఏమని చెప్పాలి అడవేయి బాడీ పెయిన్స్ అంటే వేడయిందనమాట
మమ్ళీ జ్యూస్ లో తాగండి బాగా జ్యూస్ లు గ్లూకోజస్లు ఎనర్జీ ఎనర్జీ తాగే జ్యూస్ దృ ఎనర్జీ తెచ్చే దూసులు తాగండి
ఉమ్ మార్నింగ్ తగోచ్చను
ఉమ్
మార్నింగ్ అ మళ కట్ రైస్ తిన్నాను
ఉమ్
ఎప్పుడు అ చూడార్ ఏంటి విషే చాలు ఏ ఉమ్ తాగుతుంది
ఉమ్
మీ హాస్టల్లో ఏం చేశారు
ఏం చేసంటారో తెలీదు నా కూడా పప్పు అన్నం చేస్తరు ఏం చేస్తరు ఏదో ఒక కర్ర చేసి పెట్టింటారు మద్ జగ్వెయిట్ంటారు ర శనివ శుక్రవారం కదా కొడుగుడిస్తారు మహాస్ నామ రాత్రికి తినని వాళ్ళకి అప్పుడం ఇస్తారు
ఉహు ఉమ్
మీకేం చేసారూ
ఆ బస్
ఉహు ఉమ్ ఆ
నేటు ఏం తన్నారు మీరు
నైట్ నేను ఆలుూ కర్రీ అన్నం తిన్నా జ్యూస్ తగినను
ఉమ్
లెదబ్బా నిమ్మకాయ చజ్యూస్ తాగీనను ద్రాక్ష చ్యూస్ తాగీనను కొంచెం అన్నం తిన్నా అంతే
చనా తయారు చనా తిన్నారు
ఉమ్ అంత చల్లేసుకున్నా జ్యూస్ నేను కవర్ లో ఇచ్చినారా వాళ్ళు తాగే కాక డ్రస్ పైన అంతా పోసుకున్నా
అయ్యా
ఆ నిమ్కాయ జ్యూస్ అయితే
బావుంద
బాగుండె
ఉమ్
మీకేమన్నా చెట్లు ఉన్నాయా దగ్గర్లో చెట్లు
చెట్లా
ఆ
చెట్లన్ అంటే పూల చెట్లు లేవు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి
ఇంటి దగ్గరన ఏం ఏం అంటే ఏం చెట్లవి
టెంకాయ చెట్లు ఉన్నాయి కానుగ చెట్లు ఉన్నాయి
వును టెంకాయ నీల్ టెంకాయ కాయలు కాస్తయ
అంటే ఇప్పుడు వస్తనయి అన్నమాట
ఇంకా కొత్తగా ఇంకా ఇప్పుడే స్టార్ట్
మ్ ఇప్పుడె స్టార్ట్
ఆ కానుగ చెట్టును కానుగచెట్టు దగ్గర చే కానుగచెట్టు అంటున్నారు కదా దానికి నూనె గూడా దీస్తారు తెలుసా కానుగ నూనె
ఓ అది అంటే దానికి కాయలు అవేమి కాయలేదు అన్నమాట
ఇంగా చిన్న చెట్లా
చిన్నటి చిన్నటి అంటే ఆ మరి అంత చిన్నవి గాదు ఒక రవ పెద్దదే నీడ అలా ఇస్తాయి
ఓకే ఓకే అంటే కొన్ని ఇంకా కొన్ని రోజులు కావాలి అట్లయితే
మ్ ఇంకా పెద్ద అవ్వాలి
ఇంకా ఏం చెట్లు ఉన్నాయి
ఇంకా సువర్ణ పుష్పాలు చెట్టు ఉన్నాది మందారం ఒంటి రెక్క మందారం చెట్టు ఉంది మ్
ఆ కనకాంబరాలు మల్లెపూలు అట్లలేవా
అవన్ అవన్నీ ఉన్నాయి సిస్టర్ కానీ వాళ్ళు వీకపోయ్ వీళ్ళు బీకపోయ్ అన్ని మొత్తం బోయ్యాయి
అయ్యో
మ్ చెట్లు బీక్కుపోయినారు పూలు బీక్కు పోయినారు మొత్తం చని చనిపోనాయ్
అయ్యా
నాకు ఇంట్రెస్ట్ పోయింది ఇంగ నాటాలని లేదు ఇగ నాటలేదు
అయ్యయ్యో
ఏంటంటే అన్ని నాకే జెప్తారు నేను నాటితే తొందరగా బతుకుతాయి అనేసి
మ్ నాటితే ఇట్లా జేస్తున్నారు ఇంటి పక్కన ఆల్ అంతా
మ్ మ్ మ్
నాటితే ఇట్లా జేస్తున్నారు పీక్కపోవడము
మ్ దొంగతనంగా పీకపోతారు వండువాడు కొందరు పీక్కపోతారు
ఉమ్
అలా చేస్తారు ఎలా ఇంట్రెస్ట్ వస్తాది ఇంకా చెప్పు
అవును లేండి అది నిజమే
మనం నాటుకుంటాము మనం బెట్టుకోవాలి అనుకుంటాము ఎవరో వచ్చి తీసుకపోతారు
ఉమ్
అదే వన్ టైమ్ టూ టైమ్స్ అంటే ఓకే రోజునా
అవునులేండి
ఉమ్
అందుకే ఇంట్రెస్ట్ పోయింది
నాకైతే ఇంట్రెస్ట్ పోయింది వాళ్ళు నాటుకుంటు అంటరు
హుమ్
ఉమ్
మీ సైడ్ ఏమేమి పండిస్తారు
మా సైడ్ ఆల్ఇన్ వన్ సిస్టర్ అన్ని
ఇక అన్ని అంటే
అరటి పసుపు వరి ఏ యాభై రోజులు పడించవచ్చు
ఎలా అబ్బా
ఉమ్ లేదు మా దాంట్లో అన్ని పండుతాయి ప్రతి ఒక్క పంట పడుతాయి పంట పండదు అన్నినికి లేదు
సరే సరే
ఉమ్ మాకు వాటరు కానీ అన్ని ఉంటాయి ఎనీ టైమ్
ఉహుమ్ మంచిగ వస్తాయ వర్షాలు అక్కడ ఉహుమ్
మీ సైడ్ ఏం పండిస్తారు
మా సైడు ఏంది పత్తి మొక్కజొన్న చినకాయలు
ఉమ్
అన్వే
అంతేనా
కందులు
వర ఇలా పండించర
వారువులు పండిస్తారు కూడా బోరున్న వాళ్ళు పండిస్తారు అరటీ కూడా తక్కువే పండిస్తారు తక్కువ
అమ్
పూ మల్లె పూలు గుండు మల్లెలు గులాబీ
ఉహుమ్ ఉమ్
మంతులు పండిస్తారు కనకంబరాలు
అమ్
హమ్
మా దానిలో చామంతి గులాబీ కనకంబరాలు ఇవన్నీ పండిస్త సరు అండ్ అరటి పసుపు టమాటా పచ్చిమిర్చి వంకాయ్ అయా అన్నూ టంకాయ చెటు టంకాయ చెట్లు కూడా అన్ని వండి సార్ మ్యాంగో చెట్లు అండ్ నిమ్మ చెట్లు అన్ని
అండిస్ బెస్ట్ మీకుమన్న ఉన్నాయా
ఉమే ఉన్నాయి సిస్టర్ ఉన్నాయి మీ మేమైతే ఏం వేయలేదు
అంటున్నారు పూలు చెట్లు అంటున్నారు ఇంకేం మంచిగానే ఇంటికాడ అంత ఫ్రీగానే కొనాల్సిన అవసరం ఉండదు
అవును ఎదో ఒక ఆ బొక్కలు గిన్న ఎమన స్తాయి పెద్ద బొక్క దిగినమైనా వస్తాయి
ఉహు
మీకేం లెవ్వ
మకేమి లేవండి
ఏం మాట్లేదా
ఆహా ఒక ఏమి లేవు అట్ల మీలాగా
ఊ
ఇంట్లో వాళ్ళ కాల్ చేసినారా ఇంట్లో అంతా బాగున్నారంటన్న
ఉ ఇప్పుడే చేశారు కాళ్ళు ఇప్పుడే మాట్లాడుతున్నాయి
అవునా నాకు తెలియదు కదా అందుకే నేను కాల్ చేస్తే మీకు ఏంది రెండు సార్లు కాల్ చేసినా ఈ పాప లీఫ్ చేయల అనేసేసి
ఏం ఎట్టుంది బాగున్నా హెల్త్ బాగాలేద అన్నా అంత కడుపు అలా నస్తుందన్నావ్ కదా బాగుంద అని చేసినా
జుట్టున్ తీసుకోవాల్సింటివి దిష్టి దిష్టి అంటారు కదా అదన తిప్పిచ్చుకోయింటె సరిపోయిండు కదా అంటి
ఏమోలేండి సిస్టర్ ఇంక
అయిపోయింది గతం బాగుండ కదా ఇప్పుడైతే మీ ఆరోగ్యం
ఉ ఇప్పుడైతే కొంచెం బాగుంది
ఊ ఇప్పుడా తినండి కొంచెం అన్నం తినకపోయిన అట్లయిపోతుంది కించమన్న తినాలి
ఈరోజు బయటికి వెళ్దామన్నారు ఎందుకు ఏం తెచ్చుకోవాలని
సాయంత్రం వెళ్ళి బట్ట కొనికోచ్చుకుందాంని
బట్టలా
ఉ
ఉ పోదాంలేండి
సాయంత్రం పొయ్యేది
సరే సాయంత్రమే వెళ్దాంలేండి అంటున్నాను
ఉ మీరు తినండి అన్నం కొంచెం బాగా అన్నం సరిపోపోతే ఏమన్నా జ్యూస్ లు బయటనుంచి అయిన తెచ్చుకోండి హెల్త్ కరాబ్ చేస్ తోకండి ఉ ఇంకేం సిస్టర్ అంతా బాగున్నారు కదా మీ స్నేహితులంతా బాగున్నారా మరి
ఏం సిస్టర్
మీ స్నేహితులంతా బాగున్నారా అంటి
అందరు బాగున్నారు ఒక స్నేహితురాలు ఉండేది పోయింది
ఎరికి బోయింది
ఏమో నచ్చలేదంట అమ్మాయి ఏదో ఎగ్జామ్ ఉంది అలా ఇలా అనేసి
వెళ్ళిపోయిందా ఓకే ఓకే
కానీ అది ఇంకా ఓపెన్ అవ్వలేదంట
మరి ఊరికే పోయిందే తను
ఊరికాపా వెళ్ తర్వాత పో అక్కడే ఉనింటే బాగుంది అనిపించిందంట
ఇక్కడికి వచ్చిన్టేనా
ఊ
ఏమొలే ఇంక
ఊరికే బుద్ధిల్యాక వచ్చాను
హు అవునా సర్లేం